అండి
నండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేసుకోలేదండి పండుకున్నా మన అనకుంటున్నాను
ఉమ్
ఇంకా మీరు ఫోన్ చేసేసరికి మాట్లాడుతున్నానండి
అవునా అండి
అవునండి
ఏం తిన్నారు
ఉమ్ పెరుగన్నం తిన్నానండి
అయితే నిద్ర రా నిద్ర రావడంలో తప్పేం లేదు నేను అంతేనండి పెరుగు గన్నం అండ్ అది అందులోకి మా ఫ్రెండ్ కల్పించిందండి నాకు పెరుగు అన్నము ఊరగాయ ఆ ఇంకొకటి బనానా అట్టిపండండి
ఉహు అన్ని కలిపి తిన్నారన్నమాట
అవునండి
అ అంతేకాదండి పెరుగన్నమని తిన్నానందుకే నిద్రని కాదు అలిసిపోయానండి ఈరోజు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను ఫుల్ హెడ్ఎక్ బాడి పెయిన్స్ అంతేకాకుండా వన్ అవర్ నిలబడుకొని వచ్చానండి బస్ లో ఇంగ బాడి పెయిన్స్ బ్యాక్ పెయిన్ వచ్చిందండి ట్రాఫిక్ ఫుల్ ఉండే అండి బెంగళూరు అంటేనే ఫుల్ ట్రాఫిక్ అండి
అవునండి
డు కాదు ఇంకేంటండి
ఇంకేం లేదండి
ఏమన్న అడగాలనుకుంటున్నారా
మీ కాలేజ్ డేస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెప్తారా వింటాను మా కాలేజ్ డేస్ నేను చెప్పాను కదా మీ కాలేజ్ డేస్ గురించి ఒకసారి చెప్పండి
నా కాలేజ్ డేసా అండి బీటెక్ ఫస్ట్ ఇయర్ కాలజ జాయిన్ అయ్యామా జాయిన్ అయిన తర్వాత ఆ ఏదో తెలియని అప్పుడు తెలియని పర్సన్స్ ఎవరు కొత్తగా జాయిన్ అయినాము అందరం ఒక్కొక్క చోట కూర్చుండదనమాట దాంట దగ్గర కూర్చున్నా హాయ్ హాయ్ అనే మాట్లాడేవారన్నమాట అంత క్లోజ్ లేదు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంత మనం వాళ్ళని తెలుసుకోవడానికే సరిపోతదండి ఫ్రెండ్స్ ని అన్ని సబ్జెక్ట్స్ చదువు కోవాలి పెద్ద సాధించాలి బీటెక్ లో మనం
హ్
అని అనుకుంటాం బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఫ్రెండ్స్ చేసుకోవడం వన్ వన్ మనకు అంత ఫ్రెండ్స్ అవ్వరు కానీ ఇలా వన్ టూ కి వచ్చాక చాలా ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారో అంతమందితో కూడా మనం దూరం అయిపోతాం అండి అంటే వల్ల క్యా ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మన గురించి ఎలా ఆలోచూస్తున్నారు స్తున్నారు వాళ్ళ మన ఫ్రెండ్షిప్ కి కరెక్ట్ అయినా కాదా ఇలా వోస్తాయి అన్నమాట కొంతమంది అంత మందిలో నుంచి కొంతమందే మిగిలిపోతారు మన దగ్గర వాళ్ళే ఇంగా మనకి లైఫ్ లాంగ్ ఉంటారన్న మాట
అవును అవునండి అవును
ఆ ఇంగా బీటు న్న కాలేజ్ లైఫ్ చూస్తే ఫ్రెండ్స్ చేసుకోవడము ఉన్న టెన్త్ మెట్స్ నాది కాలేజ్ బీటెక్ లో కూడా ఫ్రెండ్స్ గా వచ్చారనమాట ఇంకా బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వడము కలిసి బయటికి ఏళ్ళిపోవడం ఎప్ ఆ మీకు మీకు తెలుసా ఎప్పుడెప్పుడు బేల్ కొడతారు ఎప్పుడెప్పుడు బయటకెళ్ళిపోదాము ఎప్పుడేప్పు ఇప్పుడు మొత్తం సరౌండింగ్స్ అంతా తిరుగుదాము గార్డెన్ లో తిరుగుదాము తర్వాత మాకి ఇంకా ఒక బ్లాక్ ఉందండి ఆ బ్లాక్ ముందర అంత చెత్త లు ఉంటాయి వెళ్ళి అక్కడవే కూర్చుంటుండిమీ అండి ఇంకా అందరం అక్కడే కూర్చొని తి వెళ్ళడం ఆ ఏదైనా బర్డేస్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా ఫుడ్ నచ్చకపోతే వెళ్ళి క్యాంటీన్ లో పార్సల్స్ తెచ్చుకొని తినే తినడం
హ్
ఒకరినొకరిని ఒకరినొరినించి ఏమంటారు టీస్ చేసుకోవడము చాలా బాగుంటుండండి లైఫ్ ఇంగ తర్డ్ ఇయర్కు వొచ్చక ట్రిప్స్కి ఏళ్ళాము కాలేజ్ తరపున ఇంకా బాగుండ ఇంకా కొంచెం ఉండే బాండ్ ఇంకా చాలా పెరిగిపోయిందండి బాండ్ అంతా ఫ్రెండ్స్ తో
అవునండి
ఇంగా ఫైనల్ ఇయర్ కు వచ్చాక ఇంక తెలిసిందే కదా అండి
హ్
అందరినీ మిస్ అవుతున్నాం అనే బాధ ఒకటి ఉంటుంది జాబ్ ఎయిజ్ పెరుగుతుంది జాబ్ జాబ్ తెచ్చుకోవాలని టెన్షన్ ఒకటి ఉంటుంది నేను ఎప్పుడు బ బస్ జర్నీని బస్ జర్నీ దీని గురించి మీకు చెప్పాలి నేను కాలేజ్ బస్ జర్నీ నే చేస్తుండే అన్నమాట కాలేజ్ వాల్లే ఆ కాలేజ్ బస్సు ఉంటుంది కదా
అవునండి అవును
లోనే వెళ్తుంది అన్న మాట అబ్ నా నేను బాయ్స్ ముందర సీటు అన్నమాట గర్ల్స్ కూర్చుంటారు ఫస్ట్ లో గర్ల్స్ వెనకంతా బాయ్స్ కదా బాయ్ కి ముందర సీటే నాది అనమాట నాది సీట్ తర్వాత అంత బాయ్స్ సీట్ అనమాట అన్న వాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉంటుండే జూనియర్స్ అంతా మా బస్సు ఎలా ఉంటుందంటే ఫుల్ గోల్ ఉంటుందండి మా బస్సు సాంగ్స్ పెడతారు సాంగ్స్ కి డాన్స్ వేసేస్తారు ఇంకా ఫేర్వెల్ డే అయిపోయిన ఫేర్వెల్ డే ముందు రోజు ఫేర్వెల్ డే రోజు ఫేర్వెల్ డే నెక్స్ట్ డే రోజు ఎలా ఏంది అంటే మా బస్సు మా బస్సే ఇంగా ఫేర్వెల్ డే ఆ రోజు అన్నట్లు ఉంటుంది తెలుసా
అవునండి
చాలా చాలా బాగుంటుందండి అసలుకి కాలేజ్ నాకి అన్నిటికంటే కాలేజ్ లో బస్సు బస్సు జర్నీ అంటేనే ఇష్టమ అండి అన్నవాళ్ళతో కలిసి టీస్ చేసుకుంటా అంద్ మీకో విషయం తెలుసా అన్న వాళ్ళతో కలిసి అమ్మాయిల్ని కూడా టీస్ చేస్తుంటిమి
ఎంజాయ్మెంట్ బాగుంటాది
ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలకి అంత ఫ్రెండ్షిప్ కుదరదు అంటారు కానీ వాళ్ళ ఫ్రెండ్ షిప్ ఏ చాలా స్ట్రాంగ్ ఉంటాదండి
అవునండి అవును
మీరు మీ జర్నీ ఎలా ఉంటుండే కాలేజ్ టూ ఆ హౌస్ కి జర్నీ ఎలా ఉంటుండే
అయ్యో మాది అంతేనండి అలానే ఉంటాద అనమాట
ఎక్కడ
ఏమంటే మా మా బస్సు సైలెంట్ అండి చాలా సైలెంట్ అసలు ఎవరు ఎక్కువ మాట్లాడేటోళ్ళు లేరు సైలెంట్ వెళ్ళిపోవడం సైలెంట్ గా రావడం అన్నట్టు ఉంటుండేనండి మాకు ఇంకా
మీది కాలేజ్ బస్ లేకపోతే నార్మల్ గా బస్సెసా
ఆ కాలేజ్ బస్సెనండి
అవునా
అంటే మా బస్సు లో టీచర్స్ ఉండేవారండి
ఓకే మాది నా టీచర్స్ ఉండేవాళ్ళు కానీ వాళ్ళు స్టాఫ్ అంతా స్ట్రిక్ట్ స్టాఫ్ కదా వాళ్ళు ఫస్ట్ లో కూర్చునే వాళ్ళు ఇంగా ఒకరు ఇద్దరు మాత్రమే అది కూడా లేడీస్ టీచర్స్ ఉంటుండిరి అయినామ్ చెప్తున్నా కదండి ఇంగా ఇంకా నిలబడుకొని వెళ్తున్నాము అంటే ఇంకా ఆ రోజు ఫుల్ గోలా అండి బస్సు ఫుల్ అయ్ నిలబడి వెళ్తుంటిమా ఫుల్ గోలా గోలా ఉంటుండే అండి అసలు మా బస్సు అంత
అవునండి
నా లైఫ్ లో మంచి మెమరబుల్ మూమెంట్ అండి నా బస్ జర్నీ ఫోర్ ఇయర్స్ కాలేజ్ బస్ సో ఫోర్ ఇయర్స్ నా హ్యాపీ జెర్నీ లైఫ్ లేదు ఏవరు చెప్పారు
అయినా కాలేజ్ లో కాలేజ్ డేసేనండి ఆ రోజులు మరీ తిరిగి రావండి మనకు
ఏంటండి
కాలేజ్ డేస్ కాలేజ్ డేస్ ఆ డేస్ అనేవి మనకి ఇంకా తిరిగి రావు ఏమున్నా ఎంజాయ్ చేయాలన్నా ఏం చెయాలన్నా అవే డేస్ అండి నాకు ముందు కాలేజ్ లో గుర్తుండే వాళ్ళు కానీ చదివే కాదు ఈ డేస్ మరీ రావు ఇప్పుడు ఎంజాయ్ చేయండి బాగా ఫ్యూచర్ గురించి ఆలోచ ఆలోచించండి బట్ ఎక్కువ ఆలోచించకానీ అని చెప్తే నేను ఏమో అనుకున్నాను తర్వాత తెలుస్త ఉంది అప్పుడు ఎంత బాగా ఎంజాయ్ చేసేట వాళ్ళము ఒకటి ఏది గుర్తుొచ్చేది కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు మరి ఆ ఎంజాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది అనమాట మీకు
నిజమేనండి అంతేనండి చెప్పా కదా నా వెనకాల బాయ్స్ అన్నవాళ్ళు ఉంటారు అని ఆ అన్నవాళ్ళు చెప్తూనే ఉ నమాట మీరు లైఫ్ అనేది కాలేజ్ లో చదువుకోసమే పెట్ట పెటకండి లైఫ్ లో కాలేజ్ లో ఉన్నంత వర ఎంజాయ్ చేయండి ఒక్కసారి కాలేజ్ బయటికి వచ్చేసారా ఇ ఈ మూమెంట్స్ మళ్ళీ రావు ఉన్నన్ని డేస్ ఎంజాయ్ చేయండి చేయండియ ఎంజాయ్ చేయడమేముంది ఎప్పుడప్పుడు వెళ్ళిపోతా మాకు కాలేజ్ కి రాకుండా డుమ్మ కోడదామా అని అనుకుంటూ ఉంటుండ అనమాట నేను అనప్పుడు వాళ్ళు అంటు ఉంట్రి కాలేజ్ డైలీ వచ్చేసి లైఫ్ లో ఎంజాయ్ చేయండి అని చెప్తుంటూరి చాలా సపోర్టివ్ విలువగా ఉంటుండీ అన్న వాళ్ళు నాకి ఉ వాళ్ళు ఇప్పుడు చెప్పాక నాకు కనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుందండి ఆ డేస్ ఎలా ఉన్నాయి ఈడేస్ ఎలా ఉన్నాయి అని
అవునండి అవును
ఇంకేంటండి మిస్ అవుతున్నారా మీరు మీ కాలేజ్ ని
చదువుతున్నామండి కాలేజ్ కి కాలేజ్ ని మిస్ అవుతున్నాము మెమోరీస్ ని కూడా మిస్ అవుతున్నామండి,
నేనైతే కాలేజ్ ని మిస్ అవుతున్నాన అని చెప్పను కదండి కాలేజ్ లో ఉండే ఫని అయితే మిస్ అవుతున్నానండి
అదేనండి నేను కూడా అంతే ఏంటండడి దగ్గు
హెల్త్ కొంచెం బాలేదండి
మా టాబ్లెట్స్ అవి ఇవి యూస్ చేస్తున్నారా
డి కాసేపుని వెళ్తుందిండి
అవునా అండి
అవునండి అంతేనండి అంటే నేను ఒక్కొక్కసారి ఆ హెల్త్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు వస్తుంది తర్వాత నార్మల్ అయిపోతుందండి
అవునండి అవును
ఉ ఇంకేంటండి
చెప్పాలండి మీరే
ఉ మళ్ళీ ఆ ఇంకా ఏం కాలేజ్కిి ఆ కల కలిసి ప్ ప్లాన్ చేయలేదా అండి
లేదండి ఎక్కడండి ఫ్రెండ్స్ అంతా ఒక్కొక్కరు లేదండి లేదండి ఫ్రెండ్స్ మీటింగ్ ఇంకా పెట్టుకోలేదు అందరూ కలిస్తే బాగుంటది ఒకసారి కానీ ఒ ఒక్కరు ఒక్కొక్క ప్లేసెస్ లో ఉన్నారు కదా కలవడానికి కుదరదనమాట మన ప్రిమ ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా ఉండరు వాళ్ళు ఫ్రీగా ఉంటే మనకి ఫ్రీ టైమ్ దొరకదు అలా ఇంకా దూరం దూరం అలానే వెళ్ళిపోతుందండి ఇంక ఫ్రెండ్స్ మీటప్ అంటూ ఇంక ఎప్పుడు ఉంటది చెప్పండి ఇంకా
నిజమేనండి కాలేజ్ లో ఉన్నంత క్లోజ్నెస్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఉన్నత ర్యాపు ఒకసారి డివైడ్ అయిపోయిన తర్వాత చాలా తక్కువే ఉంటుందండి అంత ఉ ఉంటుంది కానీ అ అంత ఉన్నంత ఉండదు
అవునండి సరేనండి బాయ్
సరే అండి బాయ్ అండి గుడ్ నైట్ అండి బాయ్
గుడ్ నైట్